రా
హలో
ఏమి జెత్తనావ్
ఆ
అ
అ
ఏం లేదు పండుకుంటానము తిన్నావా
ఎయిటి టు ఇంటు స్కూల్ ఎయిట్ కి
ఎం కర్రీ తిన్నా తిన్నా ఏం కర్రి
చికెన్ మాది
మాది కూడా చికెన్ ఏ
అ
ఏం యెత్తాల్లు మీ ఫ్రెండ్స్ వాళ్ళు
ఫోన్ జూత్తాన్లు వాళ్లు
ఊహూ ఇంక బడుకోలేదా
పండుకోలే రేపట్టేదో మంచి రోజట గదా
అవునటా ఫ్రెండ్సన్నరింతకముందే
ఆ మొత్తమవ్వే రీల్సత్తాన్నై పోతలేవ్వా మరి గుడికి
పోతలేనిగ
ఎందు కూ
ఉట్టిగనే వోతలే మీరు వోతాల్లా
పోతాన్న మా ఫ్రెండ్సూ మా బోతానమిగ
ఊహూ మరి కాలేజ్కెప్పుడు వోతరూ
ఇగ వోతం ఇగ తొందర్నే పొయ్యో ఏమున్నద్ పొయ్యొచ్చి వోవుడే గద
ఊహూ యునిఫామ్ ఎస్కోకోనత్తరా
ఉ
అహా అందరు వోతాళ్ళా రూమ్ల
ఆ అందరం బోతానం నువ్ గుడ బోతేమైతాంది
ఏమో సూత్త రేపు
ఊ సరే తి కాద్ నాకేదో గుర్తొచ్చింది మళ్ళా మర్శిపోయినా ఆ చెప్పుదామనుకున్నా
అంటే అది క్లాసులు జరుగుతాన్నయా మీకూ
ఆ జరుగుతానై రేపెగ్జామ్ మాకు
ఏం ఎగ్జామ్
మ్యాసెగ్జాము ఉన్నదీ ప్రాక్టీసు గుడ యెయ్యలే నేను వేరేయి రాసుకుంటున్న
ఆహా గిప్పుడే ఎగ్జామ్లు వెడుతాల్లా
ఆ పెడుతాందామె మా మ్యాస్ మేడం గట్నే యేత్తది
ఆహా మాకింకేం పెడుతలేరు గని క్లాస్లే జెప్తాల్లు
ఊహూ మాకూకె వెడుతాంది రాలే ఇంకా అత్తరట
ఉహూ చానా మందే అత్తరా ఫస్ట్ ఇయర్సు
ఆ చానా మందొత్తరు ప్రతీసారీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్
వామ్మో
హాస్టలే జరిపోదట
ఊ అదున్నదే శిన్నగా ఆ హాస్టలేడ జరిపోతదనుకున్రు
మ్మ్ ఇగా ఏడుంచుతారో ఏమో అస్సలు
ఊ చానా మంది బయటికొచ్చిళ్ళంటగా
ఊ అవును మా ఫ్రెండ్స్ గూడొచ్చిలు నేన్ ఫస్ట్ నుంచిక్కడ బైటనే అంటిగ వాళ్ళేమో సెకండియర్ బయటికొచ్చి
ఉహూ ఆ ఫుడ్డు మంచిగుంటలే మంచిగ బెడుతలేరంట అని అందుకే అచ్చిర్రాట
ఆ గదె ఇగ వాళ్లుగూడ ఎన్ని రోజులనుంట్రు తినకుంటనే ఉంట్రొక్కలయితె రొండ్రోజుల్ మూడ్ రోజులు
ఆహా ఫస్ట్ స్టార్టింగ్ ల బానే వెడుతరు గనీ వోతాంటే వో తాంటే ఇగ మంచిగ వెట్టరటగా
గంతే ఏ ఐనా గిట్నే ఉంటది కానీ మరీ ఘోరంగా వెడ్తురుల్లా
ఊ స్టిట్ బా చెప్తారటగా
ఆ
మీ మమ్మీ వాళ్ళ ఫోన్ చేసిల్లా
ఆ మాట్లాడినా మీ మమ్మీ తోటి మాట్లాడినా మమ్మీ తోటా అదే కిడ్నీ ఆ కిడ్నీ నొప్పొత్తాందట రేపు హాస్పటల్ కొస్తదట
ఆహా మరి నీ దగ్గరికొత్తదా
ఏ ఏమో తెల్వది ఫోన్ జేత్తాది కావచ్చు గానీ ఫోన్ తీసుకపోతాడేమో
ఎందుకు మీ కాలేజ్ లో అలో లేదా ఫోను
లేదు లేదు మొన్నటి దాకా తీసుకుపోయినాం కానీ మొన్ననే మా డైరెక్టర్ సార్ వచ్చి తీసుకురావద్దు ఊకే మీరు ఫోన్లే జూత్తారని తిట్టింది
మరి అర్జెంటు ఉన్న పేరెంట్స్ ఇట్లా ఫోన్ జేత్తే ఎట్లా నట
ఏమో ఇగ వానికే తెలవాలి
ఊహా మా దాంట్లో అలో ఉంది మా దాంట్లో క్యాంటీన్ కూడా ఉన్నది
అవునా మీ పని మంచిగుది ఏమేం పెడతారే క్యాంటీన్
అన్నీ పెడతారు అన్ని ఉంటాయి
ఊ సమోసాలు కూల్డ్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి కావచ్చు
అవన్నుంటయి మనం కొనుకొని తినచ్చు ఇంటికాడ టిఫిన్స్ చుకోకుండా
ఔ మంచిగున్నది మీ మాకు టిఫిన్ తీసు కోబోకున్నా బయటికి రానీయరు అసలు
ఆఫ్టర్నూన్ రావచ్చు కదా డేస్ వాళ్ళు బయటికి హాస్టల్ దగ్గరుంటే
రానియ్యరు అట్ల
మా దాంట్లోకి అట్లా ఏం ఉండదు పోవచ్చు ఇంకా ఆర్డర్స్ కూడా పెట్టుకుంటరు
ఆ మామ్మల్ని అస్సలే రానిత్తరు ఒకప్పుడు రానిచ్చేది గాని ఇప్పుడు అట్లా లేవు మొత్తం మారి
ఊహూ వర్షాలు బడుతానాయా మీ సైడు
ఆ
వర్షం పడుతాందా అంటున్నా
వర్షాలా పడుతలేవు అసలు వర్షాకాలం లెక్కునండి
మొత్తం ఎండకాలం లెక్క ఎండ గొడతాంది ఉడుక బోత్తాంది
టవులనా అసలు ఘొ రన్ తిని నిద్ర కూడా పోతలే
ఊహూ ఎందుకు ఫ్యాన్స్ లేవా
ఉన్నాయి గానీ తిరుగుతలేవు
ఆహా మరి చెప్పకపోయల్లు మీ ఇన్ఛార్జ్ వాళ్ళకి
ఇగా చెప్పాలి
ఊహూ వర్షాకాలం అయితే ఎట్లా అట్లుంటరు గానీ ఇప్పుడు మొత్తం ఎండ ఉడుకోతది కదా
ఆ అవును ఏమంటారు చెప్తున్నాను అక్కకి గానీ రేపు ఎల్లుండ అంటల్లు మనకు తెలుస్తది
చేపిస్తే రావచ్చు ఇగ
మస్తు దొమలు
ఏమన్నా తెచ్చుకోపోయారు
తేచ్చుకున్నాం కానీ ఉంటాను దానికి
ఆహ మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేస్తరా మరి
ఆ చేస్తాను
ఏమంటారులే కలిసిళ్ళ ఎప్పుడన్న
ఆ కల్వలే కలిసింది కాని
ఆహా
ఉ మీ ఫ్రెండ్స్ తో మాట్లాడ్తన్నవ
ఆ మాట్లాడతాన్న చెతరు రోజు ఫోను
ఆ
గంటలు గంటలు మాట్లాడతరు
ఆ గదే వాళ్లకి
పక్కన లీవ్స్ ఏమో అనుకుం
ఆ ఇదే అప్పుడు బిజీ అత్తుంది నేన్ కూడ
ఊ మే మీ అవాళ్ళు ఫోన్ చేసినప్పుడు యో వాల్ వాళ్ళు మాట్లా వాళ్ళు మాట్లాడుకుంటేనే సరే అంటీ వాళ్ళు ఏమనుకుంటా అయ్యో మాట్లాడతానికి ఏమై
ఆ ఒకప్పుడు మన తోటే ఉం ఇప్పుడు మారిపోయిందనుకుంటారు అంతే
ఆ అట్లనే మాట్లాడుకుంటనే ఉంట
అందుకే బిజీ బిజీ అని రొండు సార్లు వచ్చే సరికీ ఓర్నీ పోరి ఫోన్ కూడ ఎత్త లేదు ఫోన్ కూడ ఎత్తత ఎత్త త లేద అనుకున్న
వాళ్ళు ఎత్తరనీ మాట్లాడుకుంటే అట్లే ఉంట కాన్ఫిరెన్స్ కాల్ కాబట్టి వాళ్లేమో వాళ్ళు మాట్లాడతాంటే ఆ ఉంట
సేమ్ నా అంతే కదూ ఊరికే ఫోన్లు చేత్తరు మా ఇంటోళ్ళు
అయ్యో ఆమె మాట్లు చెప్ప ఇంత సేపు మాట్లాడతాంద అని అనుకుంట
ఆ ఎట్ల అనుకుంటరో మనకి తెలుసు మనం ఏందో
రోజు చేసిన కూడ ఇంక గంటలు గంటలే మా మల్ల నెలలు సంవత్సరాల అయినట్టు మాట్లాడతరు
వాళ్ళు చెప్తరు మళ్ళీ మన గెతులు కొత్త వేసుకున్నా మనది బాగ ఫ్రెండ్సు చూడలన్ని
ఊ మళ్ళీ వీడియో కాల్ చేసి నేను ఇది కొనుకున్నానే అది కొనుకున్నానే ఇక్కడికి వచ్చినమే అక్కడికి వచ్చినమే అని చెప్తరు
జగన్ ఫికితల అంటే ఆడచ్చి షో జేతలు వీళ్లు అనుకుంటారు
ఇక వాళ్ళు దూరం ఉన్నారు కాబట్టి మనకు ఇగ వాళ్ళు చెప్తరు
ఆ అయితే మొన్న ఒకామే వాళ్ళ అక్కకు పెళ్ళి అయితే పోయినాం మేము
ఉహు ఏం గిఫ్ట్ ఇచ్చిలు మరి
ఇద్దాం అనుకున్నాం కాని పడెయ్యనీకి కానీ తెచ్చేటోళ్ళు లేరు వెయ్యలే ఇక వాల్లక్క పెళ్ళి కాబట్టి ఇక ఏం గాద్ తియ్ అని ఊరకున్నాం ఇక మా ఫ్రెండ్స్ కూడా వదు ధీగునిలే అని అన్నది ఇగ సరే తియ్ అని
ఆమె పెల్లయితే ఇచ్చినా ఓ తీరే ఇంగ వాళ్ళ అక్క పెళ్లీ కదా ఇంగద్ తియ్
ఏప్పయినం ఎంజయ్ చేసినం అచ్చినం అరుగుతున్నం భరత్ కాడ
ఊహు డ్యాన్స్ చేేసినావ బాగ
ఆ ఏసినం మంచిగనే మంచి
ఊహు ఏం డ్రెస్ వేసుకున్నావు మరి
ఇంకా వేరే టీ షర్ట్ యాడనే లంగావోణీ అన్నది వేసుకున్నాం అందరం లంగావోణీ వేసుకున్నం
అహ చాలా మంది వచ్చిండ్రా మరి పెళ్ళికి
ఆ ఫస్ట్ సెవెన్ మెంబెర్స్ కి ఇట్ల పోయినం సెవెన్ ఎయిట్ మెంబెర్స్ కి ఎవల్ రాలె అసలు ఎక్కువ
ఊహు ఇగ అందరికి పెళ్ళిళ్ళు కావచ్చు ఇగ ఏమత్తరు
ఆ కార్లు మాకి